అయిపోయిందా హలో
అయిపోయింది ఆటోమేటిక్గా అదే కట్ అయింది సెవను మినిట్స్ కె క అయిపోయిందది
అవునా
లాస్ట్ కొచ్చినాయి కదా ఇది లాస్ట్ కాల్ కదా
ఆహా
అదే కట్ అయిపోయింది
అదే మరి గట్లా కట్ట అయింది ఇంత తొందర టైం అయిపోయిందా అని నేను చూస్తాన
ఆ తొందరనే అయిపోయింది అక్క నేను అనేది అనుకుంటున్నాయి ఇంత తొందరగా కట్ అయింది మళ్ళా నెంబర్ కొడితే మళ్ళ వస్తుంది అది యాడ్ అయింది మళ్ళీ జీరో అని పడలేదు మళ్లీ
ఆహా
ఆ
ఉ
ఏమో అక్క నీతోని అయితే దబ దబ మాట్లాడి టాస్క్ అయితే కంప్లీట్ చేసిన
ఆ
అసలు నీ ఫోటో చూసి నేను గుర్తుపట్టిన తెల్స అసలు
అవునా అసలు నీ ఫోటో ఒకసారి నీ ఫోటో కూడా ూస నా చూలేదా మారి
నువ్వు నన్ను చూసే ఉంటావు కావచ్చు గాని నేనని గుర్తురదు కావచ్చు నువ్వు విజుబాల చిన్నబాబు బర్త్డే కు ఇరవై ట్వంటీ ఫస్ట్ క వచ్చినావు న లాస్ట్ క వచ్చిన ఫంక్షన్ అయిపోయినాక
అదేనంత ఐడియా లేదు నాకైతే
నువ్వు బ్లూ కలర్ డ్రెస్ వేసుకుొని వచ్చు నువ్ ఆ రోజు
బ్లూ కలర్ డ్రెస్ వేసుకొని రావాలి పింక్ కలర్ వేసుకొని రావచ్చు
పింకో బ్లవో మొత్తానికి అయితే వసుకున్నావు కింద వైట్ లె్న్ అయితే ఇసినాం
బ్లూ లేదు నా దగ్గర నా దగ్గర ఉన్నది పింక్ ఉన్నది మెరూన్ ఉన్నది గ్రీన్ ఉన్నది కానీ
అ అబరీలా మోడల్ డ్రెస్ అయితేసుకున్నాం అక్క
గదే అదే డ్రస్సు మెరూన్ కలర్ డ్రెస్ వేసుకున్నా బైట పైట్
అక్క
వైట్ వైట్ వైట్ లెగ్గిినేసుకున్నా
ఆ రోజు మళక్క ఆమె నార్ల పుల్ ఆవున మరేంవును పేరు మంగమ్మ అనట మీ మంగమ్మ కూడా వచ్చింది మీ అత్తా మీ మంగమ్ మంగమ్మన టమే ఆ నుగు మీేర్ ముగ్ గర గద్దం మీద కూర్చొని నువ్వు దవాా మీద కూర్చు మీ అత్త ను మంగా మన ంటమ చడే గుచ్చోని ముచ్చడ మాట్లాడుతున్నారన్నమాట నేను అది ఫోన్ చేస్తా అంటే నేను రాలేదు అప్పటికి కూడా చిన్న లేట్ అవుతుది లేవ ఫంక్షన్ అది అన అంటే సరేలే అని అన్నాక ఏ రావాాల వద్ద రావాాల నా అసలు విజవాాల ఇల్లు ఫస్ట్ది లేపోయే భయమేద అడ్ర రావాలంటే ఈ అన్నట్టు చిన్నగా అయ్య బాబుకు రెండు డ్రెసులు తీసుకొని దానికి బ్లౌజ్ పీసేసిన్న జాకెట్ ముక్కలు తీసుకొని వచ్చి ఆ పిల్లగానికి హండ్రెడ్ రూపీస్ చేతిలో పెట్టి వచ్చేసన్నా అనమాట ఫంక్షన్ మొత్తం అయిపోయినా అ అలాస్ట్ క్వశ్చన్ అక్క నేను న గుర్త వస్తస్తలే ఇలే నేనుగ
ఆ గుర్తులేదు నాకు రైత తాడి అద మరి
బ్రిడ్జ్ దగ్గర ఉంటుది నా ఫోటో చూడు
ఆ ఆహ సరే చూస్తా ీ
మళ్ళీ ఎప్పుడు వస్తారు ఈ ఉప్పరపల్లికి ఫంక్షన్స్ వద్దలే అక్క పరుస్తాయి
పిలవండి పిలుస్త వస్తాం కన్ఫామ్
తమను పెళ్లి చేసి వస్తా
ఆ ఆ మ్యారేజ్యితే వస్తుడే చేస్తారా మరి చూస్తారట కదా సంబంధాలు చూస్తే వస్తాం ఇక ఇరవై ఒకటే లాస్ట్ ఈగ రాలే
అత్త
ఇప్పుడు చిన్నోని ఇరవై ఒకక్కటికే లాస్ట్ ఇక ఈ మధ్యలో ఏం చేయలేదు కాబట్టి రాలేదన్నట్టు
అవును అది బర్త్ డే బర్త్డే చేసింది కదా చిన్నోంది బర్త్డే చేసినప్పుడు రమ్మన్నది